హలో హలో చెప్పండి
మీకు ఇష్టమైన పండుగల గురించి చెప్తారా
ఆ ఏదైనా పర్లేదు చెప్ప
నాకైతే సంక్రాంతి పండుగ అంటే చాలా ఇష్టము ఎందుకంటే మూడు రోజులు సెలబ్రేట్ చేస్తారు మీకే పండుగ అంటే ఇష్టం
నాకు ఉగాది అంటే బాగా ఇష్టం
ఓకే ఉగాది రోజు మీరేం చేసుకుంటారు
మామూలుగా అందరం పొద్దునే లేేసేసి అందరం ఇంట్లో వాళ్ళ అందరం పొద్దునే తలస్నానం చేసేసి ఆ పచ్చడి చేసుకుంటాం అందరం కలిసి పూజ చేసుకొని పులిహారా పొంగలి అన్ని చేసుకొని తినేస్తాం గుడికే వస్తాము తర్వాత
సరే అలాగే మహాశివరాత్రి కూడా బాగా జాగారం చేసి కొ ఇష్టగా ఉంటా ఉంటారంటారు మీరు కూడా అలాగే ఉంటారా
ఆ ఉంటాము ఈ సంవత్సరం ఈ ఈ సంవత్సరం పోయిన సంవత్సరం మాకు ఇంటి దగ్గరే అనమాట ఆ శివాలయం ఉంది నైట్ అంతా అక్కడే ఉన్నాం జాగారం చేసి ఇంకా పొద్దున వచ్చాం అనమాట గుడి దగ్గర నుంచి మీరు ఎలా జరుపుకున్నారు
మేమైతే మార్నింగ్ పూజ అయ్యేంత వరకు ఉపవాసం ఉన్నాను తర్వాత ఈవని ఈవినింగ్ వరకు సాయంత్రం వరకు ఉండాలండి ఉపవాసము సాయంత్రం మళ్ళీ కొన్ని సేపు పిల్లలు ఉన్నారు వాళ్ళతో టైం స్పెండ్ చేసుకుంటా మళ్ళీ బయట కూర్చొని ఆ దాయాల ఆటాలు వస్తాయి మీకు అది లూడో తెలుసు కదా
ఆహా అవును
ఆ గేమ్ ని అందరు పెద్దళ్ళందరు కూర్చొని ట్వెల్ వరకు ఒంటి గంట వరకు మేము అలాగ జాగణ గేమ్స్ ఆడుకుంటా కొంచెం అలా ఉన్నాము గుడికైతే ఆ రోజు వెళ్ళలేకపోయా ఎందుకంటే ఏ గుడి ఏ శివాలయం చూసిన ఫుల్లు గ కాబట్టి ఆజు అవును చాలా రష్ గా ఉన్నారు అందు కని వెళ్ళలేదు మేము
ఒకే
మిగతా ఎప్పుడు సోమవారం సోమవారం అంతా మేము ఇక్కడ టెంపుల్ శివాలయంకి వెళ్తాము అలాగే శనివారం కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్తా ఉంటాం
ఒకే
మీకు ఇంకా ఏవ ఇంకా ఏమేం పండుగలు అంటే ఇష్టము
నాకు సంక్రాంతి అంటేనే బాగా ఇష్టము ఉగాది తర్వాత సంక్రాంతి ఇష్టము ఆ మూడు రోజులు అమ్మమ వాళ్ళ ఇంటికెళ్ళి బాగా సెలబ్రేట్ చేసుకుంటాం ఎవరెక్కడున్నా సరే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిందే సంక్రాంతి పండుగకి
అవును సంక్రాంతి పండుగన్నా అలాగే దసరా పండుగ పం దసరా హాలిడేస్ అన్నా పిల్లలు ఖచ్చితంగా అమ్మమా వాళ్ళ ఇంటికి కంపల్సర సరిగా వెళ్తారు అక్కడ రెండు రోజులు ఉందండే వాళ్ళకి ప్రశాంతంగా అనిపించదు
మాకు పెళ్ళిళ్ళయ్యాక కూడా ఇంకా ఇప్పుడు కూడా ఖచ్చితంగా వెళ్లాల్సింది ఆ మాసలు ఒప్పుకోదు మా అమ్మమ్మ అదేమన్నా అంటే ఒకే ఒక డై లాగ్ ప్రతి సంవత్సరం వడుతుంది మేం ఉన్నని రోజు లే కదా మేము తర్వాత వెళ్తే ఇంక ఎవరు రారు కదా అంటది ఆ ఒక్క మాటకి ఇంకేం మాట్లాడలేము ఇంకా ఇంకా ఒక మాటకీ వెళ్ళిపోతాం అందరం
పెద్దవాళ్ళ అంటేనే ఇంకా మనం వాళ్ళ దగ్గరకి వెళ్తేనే వాళ్ళు ఎలా చేస్తున్నారు పండుగలు మనం ఎలా చేస్తు కోవాలనేది కూడా తెలుస్తుంది
అవునవును ఈ జనరేషన్ పిల్లలకి అసలు ఏం వాళ్ళ రిలేషన్స్ ఏం ఉండ ట్లేదు
అస్సలు ఏమి తెలిదు ఒక్కటే నేర్చుకున్నారు ఆంటీ అంకుల్ అనేది ఒకటి నేర్చుకునేసారు కనిపించిన వాళ్ళందరినీ తెలిసిన వాళ్ళయితే వరుసలు ఎందుకు మర్చిపోవడం మర్చిపో పోవడం వల్ల వాళ్ళు ఆంటీ అంకుల్ ఈ రెండు పదాలే వాడేస్త తున్నారు ఎక్కువగా దసరా హాలిడేస్ వచ్చినా సంక్రాంతి హాలిడేస్ వచ్చినా ఎలాగో టెన్ డేస్ వస్తాయి కాబట్టి వెకేషన్స్ వెళ్తా ఉంటారు
హూ హు
మేమైతే ప్రతిసారి ఏదన్నా ఏదో ఒక హాలిడే ఇస్తాం దసరా హాలిడేస్ గానీ సంక్రాంతి హాలిడేస్ కానీ ఏక్కడికో చోట టెంపుల్స్ కి వెళ్లేేసి వస్తాము కొంచెం లాంగ్ ట్రిప్ లాగా వేస్తాని వెళ్లేేసి వచ్చేస్తాం ఏదో ఇయర్లీ వన్స్
అదే అదే అ అలా వెళ్తేనే బాగుంటుంది అంత సరదాగా
పిల్లలకి కొంచెం ద
వాళ్ళకి అవును ఎప్పుడు స్టడీస్ స్టడీస్ అంటూ కొంచెం అలా రిలాక్స్ అవుతారు వెళ్ళేసి
ఆ అందుకనే పండుగలు వస్తేనే మనకి హాలిడేస్ వస్తాయి క పా పిల్లలకి పిల్లలకి ర రిలీఫ్ ఉంటది పండగలు రావాలి ఆ పండగల పండగ గురించి కూడా తెలియాలంటే పండగలు వస్తా ఉంటేనే బాగుంటుంది ఇంకా రీసెంట్ గా ఉగాది పండుగ కూడా వస్తుంది
అవునవును అయిపోయింద ఉగాది షాపింగ్ అంతా
ఆ షాపింగు ఆ పండగ వస్తే కంపల్సరీ షాపింగ్ చేయాల్సిందే కదండి
అ వాళ్ళ కోసం అన్న తప్పుదు ఇగ వాపస్ పెట్టుకొరు
పండగలు అంటే షాపింగ్స్ దేవుడు ఇంకా టెంపుల్స్ కానీ ఎక్కువగా పండగలు అంటే ఎప్పుడు లేని భక్తి అంతా వచ్చేస్తుంది కొంతమందికి అయితే
అవును మీరేం చేసుకుంటారు ఉగాదికి ఏదైనా స్పెషల్గా చేసుకుంటారా
అది ఉగాద
ఏమేమి ఐటమ్స్ చేసుకుంటారు
మామూలు మేమైతే అంతేనండి మామూలుగా ఉగాది పచ్చడి చేస్తాము
ఉన
మనకి ఏది మనం నాకైతే మా పిల్లలు ఏది తింటారో అదే చేసి పెడతాను దేవుడి కూడా ప్రసాదం
తినేది అంతే కదా తినేది మన ఇంట్లో వాళ్ళకి ఏది ఇష్టం అదే చే కుంటాం ఎందుకంటే దేవుడు వచ్చి తినడు కదా ప్రసాదాం మనం
చేయాలి మనం ఎందుకంటే పెద్దొల్ తినాన్ ది చేసి పెట్టామ అంటే ఇంక వాళ్ళు చేసేదే మనం పిల్లల కోసము పిల్లలు తినకుండా అలాగే పెట్టేసి వేస్ట్ చేసుకోవడం వేస్ట్ కదా అందుకనేసి వాళ్ళకి ఏది నచ్చుతుందో వాళ్ళకి ఏది కావాలో వంటల్ మాత్రం అ అదే బెస్ట్ పనకం అది పానకం అయితే శ్రీరామనవకి తప్పుదు అది స్వీట్ గా ఉంటుంది కాబట్టి ఎలాగో అలా తాగేస్తారు ఉగాది పచ్చడి చేస్తాము తర్వాత ఇం ఇంకా పులిహోర, గారెలు, పాయసం అది కామను
అది అందరి ఇళ్లలోనూ కామన్ ఐటం మే ఏ పండగ వచ్చినా ఇంకా అవి ఐటమ్స్ అంతే
ఏ పండుగైనా మెయిన్ అంతే
అంటే ఒక వినాయక చవితికి కాబట్టి కొంచెం మెనులు మారుతాయి ఇంకా అయిన కి ఉండ్రాళ్ళు ఒకటి చేస్తాం కాబట్టి ఉండ్రాళ్ళు ఒకటి కొత్తగా యాడ్ అవుతాది ఇంకా అన్ని ఫెస్టివల్స్ కి పొంగలి, పులిహొర పొంగల్ కంపల్సరి పొంగలి పులిహొర కంపల్సరి మేను లో ఉంటే
పాయసం వడ కూడా ఉంటుంది పులిహోర పులిహోర పాయసం వాడ కంపల్సరీ ఉంటుంది ఏ పండగ వచ్చిన అంతే ఇంకా ఈ స్వీట్ బొండా వుంది కదా మీరేమంటారు ఆ సుగ్గిలు సుగ్గి ఆ సుగ్గిలు కూడా బాగ తిం తింటారు మా పిల్లలు అలాగే అది కూడా దేవుడు ప్రసాదంగా చేసి పెడతాం దేవుడి పేరు చెప్పి అలా పిల్లల్ని పిల్లల్ని చూసుకుంటాం మనం
అంతే
మ్మ్ మీ ఇంట్లో పిల్లలు ఎలా
ఇంకా లేరు నాకు ఇంకా లేరు ఇంకా ఇంకా కిడ్స్ లేరు నాకు ఇంక ఫ్యూచర్ లో ఉంటాది నాకు సినిమా
ఓకే ఇంకా ఏ పండుగలు అంటే ఇష్టం మీకు. రంజాన్ పండగల వాటి గురించి ఏమన్న ఉందా ముస్లిమ్స్ పోయ్
ఫ్రెండ్స్ ఉంటారు కానీ హలీం అంటే బాగా ఇష్టాం ఇంట్లో మొన్న ట్రై చేస కాని బాగా కుదిరింది ఫ్రెండ్స్ అంటే మామూలుగా ఇంగా వాళ్ళు రంజాన్ రోజున ఉరక ఇంటికి భోజనాలు అవి పంపిస్తారు అంతే
కానీ రంజాన్ కూడా బాగా ఇది వాళ్ళు ఫాస్టింగ్ ఎక్కువగా ఉండి చేస్తారంటారు ఇప్పుడు రంజాన్ వస్తుంది కాబట్టి వాళ్ళు నాకు వేరేవ ఒక స్టూడెంట్ చెప్ప స్టూడెంట్ చెప్పాడు మార్నింగ్ ఫైవ్ర్టీ టు స సిక్స్థర్టీ ఈవినింగ్ సిక్స్థర్టీ వరకు
ఏం తినరు అవును అవును ఇఫ్తారు సా రాత్రికి ఇఫ్తారు భోజనాలు తింటారు అంతే
ఆ అసలు ఆ పిల్లలు కూడా ఎలా ఉన్నారంటే అంత నిష్టగా ఉంట న్నారు ఫై మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ ఏంటంటే వాళ్ళు మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తారు
అవును నమాజ్ చేసుకోవాలి వాళ్ళు మళ్ళీ నమాజ్ చేసుకొని అది తిన్నాక ఇంక వాళ్ళు ఇంకేం ముట్టరు ఇంకా డే అంతా ఏం ముట్టకుండా మళ్ళీ మళ్ళీ నైట్ చంద్రుని చూసాక మళ్ళీ నమాజ్ చేసుకొని తింటారు ఇ
అదే అదే కనీసం ఎంగిలి కూడదు మింగగుడదు అంటారు ఎంగిలి మింగకూడదు అంటారు వాటర్ తాగకూడదంటారు.
పిల్లలు ఏమో కాగాని పెద్దవాళ్ళు కూడా బాగా చేస్తారు
ఆ పిలల్లే ఉన్నారూ అలాగే పిల్లలే అంత కరెక్ట్ గా ఉంటే ఇంకా పెద్ద వాళ్లు మా పిల్లలు కాదు. ఇక్కడ వేరే ఒక అబ్బాయి చెప్పాడులేను మాకు ఈ రోజు
ఆహహా
మా అబ్బాయి వాళ్ళ స్కూల్లో ఒక అబ్బాయిని ఏమైంది అబ్బాయికి పడుకోన్నాడంటే అప్పుడు చెప్పాడన్నమాట అబ్బాయి ఇలా ఫాస్టింగ్ ఉంటున్నారు రంజాన్నికి దాని వల్ల అలా ఉన్నారు అనేసి అన్నారు అప్పుడు తెలుసు నాకు ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇంత టైం వరకు ఎలా ఉంటున్నారు అబ్బా
ఉంటారు మాముూలుగా పెద్దవాళ్ళు ఉంటారు ఇంకా వాళ్ళ పిల్లలు కూడా ఉంటున్నట్టున్నారు మాములుగా పిల్లల్ని ఉంచరు పిల్లలు అది ఏం లేదులే కా అన్నట్టుగా ఉంటారు ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఎందు కోరుకుంటారు ఆ లేదు మేం కూడా కమ్
ఓన్ ఇవ్వండి ఓన్ ఇప్పుడు ఉంటే ఇప్పుడు ఇప్పటి నుంచి చేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది ఓహో మన పండగలు ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి ఇలా ఉండాలి
అది అవి రావాలి పిల్లల్లో ముందు అస్లం ఈ ఫెస్టివల్ ఎంట అంటే ఏంటి అసలు ఏం సెలబ్రేట్ చేస్తాం ఫెస్టివల్ కి ఉండే కొన్ని ఉండే కొన్ని అసలు ఫెస్టివల్స్ అసలా సెలబ్రేషన్స్ తగ్గిపోతే ఏమో అనిపిస్తుంది కానీ ఇప్పుడు పిల్లలకి అందరికి నేర్పిస్త పేరెంట్స్ వాళ్ళ చేతే పూజ చేపించడం కూర్చోబెట్టి
కొంతమంది నేర్పిస్తున్నారు కొంత
కొంతమంది బాగా కేర్ తీసుకొని ఆ పూజలు కాని పిల్లలు చిన్న పిల్లల అప్పటి నుంచే అన్ని ఈ శ్లోకాలు నేర్పించడం గాని భగవద్గీత అంత పట్టించడం గాని ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ మారుతున్నాయి చిన్న చిన్నగా
ఫ్యామిలీస్ లోనే కాదు స్కూల్ లో కూడా బానే నేర్పి
అవును భగవద్గీత బాగా నేర్పిస్తున్నారూ స్కూల్స్ లో కూడా
మా అబ్బాయి చదివే స్కూల్లో అయితే శ్లోకాలన్నీ చెప్పిస్తారు. మార్నింగ్ స్టార్టింగ్ చేయడమే ప్రేయర్ లోనే శ్లోకాలన్ని వస్తాయి
కొన్ని స్కూల్స్ లో మండేటరీ అయిపోయింది లేకపోతే జాయిన్ కూడా చేయట్లేదు అది భగవద్గీత నేర్పించే స్కూల్స్ లోనే పర్టికులర్ గా జాయిన్ చేస్తున్నారు కూడా పిల్లలని తీసుకెళ్లి
వాటి గురించి తెలియాలంటే వాళ్ళకి అలాంటివన్నీ తెలియాలి ఎవరైనా ఈత తెలియాలి ఇంకా అన్నీ తెలియాలి
అవునవును
ఓకే అండి నేను మళ్ళీ చేస్తాను ఓకే